హలో బాన్నావా
లేవన్నవ్వు
నేను కూడా బావున్నాను ఏం చేస్తున్నావ్
ఏం చెయ్యలేదు ఈ రోజు కాలేజ్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్న మాట్లాడుకుందామా ఈ రోజు కాలేజ్ షెప్ గురించి
సరే అసలు అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా అయిన కాలేజ్ మెమోరీస్ అంటే అందరి రికి ఇష్టం
అవునవును స్కూల్ కంప్లీట్ ట్ అయ్యాక ఫస్ట్ కాలేజ్ కి వెళ్ళినప్పుడు చాలా నెర్వస్ గా అనిపించి ఉంటుంది కదా
అవును నాకు గూడా అసలు ఫస్ట్ కాలేజ్కి వెళ్ళిన్నప్పుడు చాలా నెర్వస్గ ఉన్నింది అ అసలు కొత్త క్యాంపస్ కొత్త ఫ్రెండ్స్ కొత్త ఫ్యాకల్టీ అన్ని కొత్తగా అనిపించి చెయ్
అవునవును కరెక్టే ఇంక ఫస్ట్ మొత్తం మా ట్లడాలో కూడా అర్థం కాలేదు
నేను కూడా అలానే ఇంకా కానీ పక్కన కూర్చున్న అమ్మాయి స్మైల్ చేసింది అప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది
మ్ ఇంకా సమ్ టైమ్స్ స్మాల్ కన్వర్సేషన్సే పెద్ద ఫ్రెండ్షిప్కి దారి తీస్తది
మ్మ్ అవును ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కాలేజ్లో నిబెస్ట్ మెమోరీ ఏంటి
నాకైతే ఫ్రెండ్స్తో క్యాంటీన్లో స్పెండ్ చేసిన టైం
నాకైతే క్లాసెస్ కన్నా క్యాంటీన్లో ఎక్కువ మెమోరీస్ ఉంటాయి
అవును నిజమే ఇంకా టీ తాగుతూ రేన్డమ్ టాపిక్స్ గురించి మాట్లాడుకు కుంటం కదా
అవును మ్మ్ అవున్ ఇంకా అసైన్మెంట్స్ గురించి ఏం చెప్తావు నువ్వు
నేనైతే ఇంకా లాస్ట్ డేకి ముందు కంప్లీట్ చేయడం మా స్పెషల్ టాలెంట్
మ్ అవును అసలు స్పు స్టూడెంట్స్కి ఏమన్నా స్పెషల్ టాలెంట్ ఉందంటే అదే ఆ అస్సల్ డేట్ ముందు కంప్లీట్ చేయడమే స్పెషల్ టాలెంటు ఇంగ డెడ్ లైన్ లేకపోతే అసైన్మెంట్ స్టార్ట్ కూడా చేయమన్మాట.
అసల అసైన్మెంట్ ఇచ్చినారని తెలీను గూడా తెలీదు. ఆ రోజు ముందు తెలుస్తుంది అప్పటికప్పుడు చేసి పెట్టేస్తాం ఇంకా గ్రూప్ ప్రాజెక్ట్స్ చాలా ఫన్నీగా ఉంటాయ్ కదా
మ్ అవును ఒకరు వర్క్ చేస్తారు మిగతా వాళ్ళందరు మోరల్ సపోర్ట్ ఇస్తారు అంతే వాళ్ళకి.
అవును అది మాత్రం నిజం ఇంకా ప్రెజెంటేషను ప్రెజెంటేషన్డే అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది అందరికి.
మ్మ్ అవును ఇంకా స్టేజ్ మీద ఫస్ట్ మినిట్ భయం అవుతుంది తర్వాత ఓకే అయిపోతు
. ఉ అవునవును ఇంకా నువ్వు ప్రెసెంటేషన్స్ ని బాగ ఎంజాయ్ చేస్తావ .
నీకు తెలిసిందే కదా నేను ఎంత నర్వస్ ఫీల్ అవుతాను అసలు కానీ ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగితే ఇంగ టెన్షన్ వస్తుంది చూడు పెన్ హ్యాండ్ లో పట్టుకుని ఉంటే ఆ టెన్షన్ మొ మొత్తం ఆ పెన్ పైన చూపిచ్చేస్త గట్టిగా పట్టుకొని
ఆ సేమ్ నేను అంతే నాకు చాన టెన్షన్ వచ్చేస్తుంది ఏదేదో అంటే ఎట్ల చెప్పాల అట్లా చెప్పాలని స్టేజ్ మీద కి పోయి వాళ్ళ ముఖాలు అందరు చూసేసరికి ఏదో లోకంలో ఉన్నాని నేను అనిపిస్తది నాకి
నా ఐ కాంటాక్ట్ అయితే గర్ల్స్ వైపే ఉంటుందమ్మా బాయ్స్ వైపు అసలు పోనే పోదు
. అవున నేమ అంతే ఇంకా కొంతమంది అయితే నవ్విస్తా ఉంటారు కింద కూర్చొని
అవును ఇంకా ఇంకా దాంట్లో ఈజీ క్వశ్చన్స్ అడిగితే కొంచెం హ్యాపీనేె సంతో షం
అవునవును ఇంకా కాలేజ్ లో మీకు ఫేవరెట్ ప్లేస్ ఏంటీ
ఫేవరెట్ ప్లేస్ అంటే లైబ్రరీ చాల పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ
అవున చాన మంది ఎగ్జామ్ టైమ్ లోనే వెళ్తారు
అవును నేను పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇష్టపడత నేను కూడ ఎగ్జామ్ టైమ్స్ ఉంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది అనుకో మార్నింగ్ అక్కడ పోయి చదువుకొని వస్త
అ నాకైతే క్యాంపస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం నచ్చుతుంది బాగ
అంటే ఈవినింగ్ టైమ్ లో అక్కడ వాక్ చేయడం బాగుంటుంది లే కదా
అవును ఇంకా ఫెస్టివల్ టైమ్ లో కాలేజ్ అట్మాస్ఫియర్ ఇంకా బాగుం
కల్చరల్ ఈవెంట్స్ అంటే ఫుల్ ఎగ్సైట్మెంట్ కదా
హు ఇక డ్యాన్స్ పర్ఫార్మన్సెస్ సింగింగ్ కాంపిటిష గేమ్స్ అన్నీ ఫన్గ ఉంటుంది
ఇంగ ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసావ
నేను ఒకసారిమో డ్యాన్స్ చేస చాలా నర్వస్ గా అనిపించింది నాకు
ఆ కానీ ఆడియన్స్ క్లాప్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది కదా మనకి
అవును అది మాత్రం నిజం నాకైతే ఆ మూమెంట్ చాల మర్చిపోలేని ఫీలింగ్
ఆ ఇంకా కాలేజ్లో ఫన్నిఎస్ట్ ఇన్సిడెంట్ ఏంటి
నాకైతే ఒకసారి లెక్చరర్ అటెండెన్స్ తీసుకుంటున్నారు మా ఫ్రెండ్ అయితే నిద్రపోయారు
అయ్యో తర్వాత
నాకేం దించు పిలిచినప్పుడు సడన్గా లేచి ప్రెసెంట్ సార్ అని లౌడ్‌గా అన్నాడు
ఉమ్మ్మ్ అంటే అందరూ నవ్వేేశారా తర్వాత
ఆ సారు కూడా నవ్వేశాడు అంతా ఫుల్ క్లాస్ మొత్తం నవ్వేసారు .
ఉమ్మ్ ఇంగ కాలేజ్ ఫ్రెండ్స్ స్పెషల్ ఎందుకుంటావు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఎందుకంటే మన గ్రోత్ మొత్తం వాళ్ళు వాళ్ళతో చే షేర్ చేస్తాం కదా .
అవునే హ్యాపీ మూమెంట్స్ ఉన్నా వాళ్ళతో షేర్ చేస్తాం సాడ్ మూమెంట్స్ ఉన్నా వా తో షేర్ చేస్తాం అన్నీ కలిసి ఫేస్ చేస్తాం మనం
అవును కరెక్ట్ ఇంకా ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ కూడా షేర్ చేసుకుంటాం . .
అవును ఇంగా ఎగ్జామ్స్ అంటే గుర్తుకొచ్చింది ప్రిపరేషన్ ఎలా చేస్తావు నువ్వు
నేనా ఫస్ట్ ప్లాన్ చేసుకుంటా నేను ఏం చదవల్లా ఏమేమి టఫ్ మ్మ్
ఉమ్మ్ తర్వాత
ప్లన్ చేసి పక్కగా ప్లాన్ చేసినట్టు చదువుతా
నేను కూడా అంతే ప్లాన్ చేసి పక్కన పెట్టేస్తాను అంతే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
ఇంకా ల లాస్ట్ వీక్లో ఉమ్మ్
లాస్ట్ వీక్లో సిరియస్గా చదవడం స్టార్ట్ చేస్తాం కదా లాస్ట్ వీక్ అని కాదు ఇంగ లా స్ట్ డే బిఫోర్ ఎగ్జామ్
ఉమ్మ్ నవును ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంటే అసలు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది చూ డు అబ్బా
అ అవునవును కరెక్ట్ ఇంకా డిఫికల్ట్‌గా ఉంటే మాత్రం ఇంక స్కులో షాక్‌లో ఉంటాం టెన్షన్ వచ్చేస్తుంది
దండి అంటే ఇంకా
ఉమ్మ్ చాలా టెన్షన్ వచ్చేస్తుంది
ఈసారి ఎట్లా వస్తాయో ఏమో రిజల్ట్స్ నాకు డౌటే నైన్ పాయింట్స్ నాకు డౌటే
నేను అదే అనుకుంటనా
ఉమ్మ్ అన్నిట్లో వన్ వన్ టూ టూ క్వశ్చన్స్ వదిలేసిన తెలుసా ఏమి తెలీదు నాకి
వియల్ఏ సేట్‌గా రాసేసి వచ్చిన మళ్ళ అన్ని కోషన్ వదిలేసి ఆఫ్ ఆఫ్ రాసి ఏదో నచ్చినట్టు రాసేసి వచ్చిన
ఉమ్మ్మ్ ఇంగ రిజల్ట్స్ బాగుం టే ఫుల్ హ్యాపీ అయితా
మ్మ్ ఈసారి ఎంతకేళ్ళొ గుడా తక్కువ వచ్చినాయి
మ్మ్ నాకు ఎన్ పి టి ఎల్ లో ఎయిటి ఎయిట్ ఏమో వచ్చింది దేంట్లో ఐ వో ఐ వో టిలో ఐ ఐ ఓ టీలో
ఆ
ఇంగ నైన్ పాయింట్స్
ఆ ఏమో నాకు గుర్తు లేదు ఎయిటీ ఏమో
మ్మ్ ఎయిటీ అంటే నై
మచ్చేవిన్నని
నేన్ దేంట్లోనే ఎయిటీ అన్నావు ఎయిటీ అంటే ఇంగ ఆ ప్లస్ వన్ ఒక పాయింట్ యాడ్ చేస్ నైన్ పాయింట్స్ వేస్
ప్లస్ వన్ యాడ్ చేస్తారని నేనేం అనుకున్నానంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకొకటి ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్ వరకు ఒక
ఊహు అట్లేం లేదు ఇప్పుడు మనకి సిక్స్టీస్లో వచ్చింటే సెవెన్ పాయింట్స్ వస్తుంది సెవెంటీస్లో వచ్చింటే ఎయిట్ పాయింట్స్ సో ఎయిటీస్లో వచ్చింటే నైన్ పాయింట్స్ నైన్ంటీస్లో వచ్చింటే టెన్ పాయింట్స్
అంతే ఇంక రిజల్ట్స్ బాగుంటే ఇంక ఫుల్ హ్యా పౌన్స
మ్మ్ అవును అప్పుడు ఫ్రెండ్స్ అందరికి ట్రీట్స్ ఇవ్వచ్చు
నువ్ ఎప్పుడైనా ఫ్యు చర్ గురించి ఆలోచిస్తావా
ఎప్పుడన్నా ఏమి ప్రతి రోజు ఫ్యూచర్ గురించే ఆలోచిచ్చేది
అవునా కరెక్టేలే ఇంకా కెరీర్ ప్లాన్స్ అన్ని రెడీగా ఉన్నాయి
మ్మ్ కెరియర్ ప్లాన్స్లో ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉంది నువ్వు
కా నేను కూడా నా డమ్ నా డ్రీమ్స్ అచీవ్ చేయ్యాలని అనుకుంటున్నా కానీ ప్లాన్ పెన్ ట
మ్మ్ ఇంక కాలేజ్ మన ఫ్యూచర్ కి ఫౌండేషన్ లా ఉంటుంది
అవు అవును ఇంకా నాలెడ్జ్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది
మ్మ్ ఇంక కాన్ఫిడెన్స్ ని బిల్ బిల్డ్ చేస్తుందన్మాట
మ్మ్ ఒకా కమ్యూనికేషన్ స్కిల్స్ టీం వర్క్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ నేర్పిస్తుంది
మ్మ్ అవును మరి కాలేజ్ కంప్లీట్ అయ్యాక ఏం మిస్ అవుతావ్
నేనైతే ఇంక ఫ్రెండ్స్ అనుకుంటున్నా నువ్వు
మ్మ్ నేను గూడ అంతే డైలీ కలవడం మా జోక్స్ చెప్పుకోవడం మిస్ అవుతున్ చానా అయితే
అవును కరెక్ట్ ఇంకా క్యాంటీన్స్ లో ఉన్న మెమరీస్ కూడా
అవును క్యాంపస్ వాక్ గుడ ఫెస్టివల్స్ అండ్ ఈవెంట్స్ కి గుడా
అవునవును ఇంకా మెమరీస్ మాత్రం ఎప్పటికీ ఉంటాయి
ఉ అవును ఫొటోస్ చూస్తే అన్ని గుర్తుకు వస్తాయి
అ ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత కలిసిన సేమ్ మెమరీస్ మాట్లాడుకుంటా మేం ఆ
అవును అదే ఫ్రెండ్షిప్ బ్యూటీ అంటారు
అవును అందుకే అంటారు కాలేజ్ లైఫ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్
ఉ లంచ్ తినేసినావా
ఇంకా లేదు తినాలిమో
నేను వెళ్ళాలి ఇప్పుడు
అవునా సరే తినేసి మెల్లగా మాట్లాడు ఆ బాయ్ బాయ్